ఆ మేడం హలో
హాయ్ మేడమ్
హాయ్ మేడమ్
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదు మేడం పిల్లలు తిన్నారు పడుకుంటున్నారు మీ పిల్లలు దిన్నారా మేడం
ఆ తిన్నారు మేడం పడుకుంటున్నారు వాల్లు ఇంగా
పడుకున్నరా
ఆ ఏం తిన్నారు మేడం మీ పిల్లలు ఏం అన్న స్పెషల్ పెడుతరా ఆల్లకీ
స్పెషల్ వాళ్ళకి ఏం లేదు మేడం లన్ డిన్నరే ఇగా
ఊ
ఓన్లీ రైస్ ఏ స్పెషల్ ఏం ఉండదు ఇంకా మీ పిల్లలకు ఏదైనా ఉందా మేడం వెరైట్ టీసు
అంటే
నైట్ టైమ్ లో ఎక్కువగా అంటే పాలు చేపత్ తీ అట్లీస్తారు గదా ఫుడ్డు కంటే
అవును అంటే పిల్లలకింగా అవేమీస్తలేము ఈవినింగ్ లో పాల్ తాగుతున్నారు నైటిగా అందరు అన్నది గా ఫుడ్ ఆడే తింటున్నారు గదా
మేం గూడ అంతే మేడం ఇగ విలేజెస్ లో ఇవన్నీ పాసిబుల్ కావు మేడం డిన్నర్ కోచ్చేసి ధీ వాళ్ళు మాక్సిమం అంటే సిటీలో ఉండే వాళ్ళు పాల్దగి నెక్స్ట్ బ్రెడ్డో చపాతి ఏదో ఒకటి జే చేసి పడుకో బెడ్తరు ఎంప్టీ క ఎంప్టీ స్టమక్ తో కాకుండా
ఆ మార్నింగ్ నుంచి వాళ్ళోక డైట్ ప్రిపేర్ జేస్కొని అదే ఫాలో అయితారు అంటే మార్నింగ్ క ట్టి జాలగోయ్
ఆఫ్టర్నూన్ ఒకటి నెక్స్ట్ మ్మ్ డిన్నర్ కొకటి అట్లా వాళ్ళకి మెనూస్ ఉంటాయ్ కొ నీ వల్స్ అది జాబర్సూ సిటీలో ఉండేవాళ్ళకు మెయింటైన్ జెస్ తిన్మేడం మ్మ్
మామూలుగా పెద్దవాళ్ళు ఏదింటే అది వెడతరు బిల్లలకి
ఆ
హ్మ్
కు స్వర్ణగిరి తెలుసా మేడం ఎపుడైనా వెళ్ళారా
వెళ్ వెళ్ళిన మేడమ్ అంటే నేను ఇప్పుడంటే స్టార్టింగ్ అప్పుడు ఇంకా అప్పుడు ఇంకెక్కువ ఎవరికి తెలీదు స్టార్టింగ్ అప్పుడే ఆ కన్స్ట్రక్షన్ అవుతున్నది అన్నట్టు అప్పుడు తెలిసినప్పుడు అప్పుడు హైద్రవాద్ చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళకి ఉంటే అ చెప్ప్యారు బాగుంటది ఇక్కడ ఒక టెంపుల్ కొత్తగా కడుతున్నారు. ఆ కడుతు కొత్తగా కడుతురని తీసుకెళ్ళారు.
ఆ మేము వెళ్ళాం మేడం బాగుంది చూడాల్సిన మంచి ప్లేస్ ప్లస్ మెయిన్ సిటీకి వెళ్ళే దూట్ లో ఉంటే మేల్ హైదరాబాద్కి వెళ్ళలే రూట్ లో ఉ హైదరాబాద్కి వెళ్లే రూట్ లో ఉంటాడు కానీ మ్యా మక్మం ఏంటి మెయిన్ రోడ్ క కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుది
ఇప్పుడు బాగా డవలప్ చేసిారు అే
బాగా డెవలప్ చేసారు మేడంని ఆ తిరుప తిరుపతిలో తిరుపతిలో అంత దగ్గరగా దర్శనం కాకపోయిన వెంకటేశ్వర స్వామి సార్ణగిరిలో మంచి మంచి అసలు
మంచించి అయితే మేం కూడా స్వర్ణగిరిలోనే దర్శ్ కున్నా తిరుపతికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు అంటే సేమ్ అట్లనే ఉంటదా తిరుపతిలో కూడా
ఆ తిరుపతిలో కూడా అలాగే ఉంటదంటే మేడడం మాక్సిమం అలాగే ఉండదంటడి నాకు కూడా తెలియదు బట్ నింగ కూడా తిరుపతికి వెళ్ళలేదు కాకపోతే స్వర్ణగిరిలో చూసాక కొంతమంది చూసిన వాళ్ళు చెప్పారున్నట్టు హు
అంటే నేను తిరుపతికెళ్ళనండి
మేం కూడా తిరుపతికి వెళ్ళలే మేడం చాలా డేస్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం తిరుపతికి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి బట్ అది కుదర ఎదో లేదు ఏం లేదు ఇంకా కానీ చూసిన వాళ్ళు తిరుపతిలో చూసిన వాళ్ళు ఓ
చెేపినా
చెప్తే తిరుపతిలో కూడా సేమ్ అలాగే ఉండదంట మళ్ళీ అంత ఇ దగ్గర దర్శనం అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుది గాని అక్కడ కాదంట స్వర్ణగిరిలో మళ్ళీ ప్లేసెస్ సో నెక్స్ట్ అంటే వెంకటేశ్వర స్వామి కాకుండా ఇంకా కొంచెం ముందుకు వస్తే ఏంటి ముందు కోనేరులో ఒక దేవుడి
అక్కడే స్వర్ణగిరిలోనే కదా
ఆ స్వర్ణగిరిలో మీడ స్వర్ణగిరిలోనే కాకపోతే స్వర్ణగిరి టెంపుల్ కంటే ఏ అంటే టెంపుల్ లోపట్నమో వెంకటేశ్వర స్వామి స్టాచ్యు ఉంటది విగ్రహం ఉంటది నెక్స్ట్ దానికంటే కొంచెం హ్మ్మ్ అంటే ఒక టూ స్టెప్స్ అంటే స్టెప్స్ లాగా ఉంటాయిన్నటు డౌన్ కి ఈ త్రీ ఫోర్ స్టెప్స్ దిగిన తర్వాత
అవును ఇడ చూసాను దంట్లో పద్మనాభ స్వామి లాగా పడుకొని ఉంటుది విగ్రహం ఆ పడుకుంటే దానిట్లో వాటర్
కోరికలు కోరికలు అంటే కోరికో అంటే అందులో కాయిన్స్ కైన్స్ వేసి కోరికలు కోరుకుంటే హే ఏంటి నేరవే త అని చాలా మంది నమ్మి నమ్ముతారు అక్కడ అది తెలుసా మేడం
విన్న మనం వెళ్ళినప్పుడు తెలియక నాకి తెలీదు అప్పుడు ఇంకా అప్పుడు వాటర్ కూడా కొంచెం తక్కువే ఉండే ఇప్పుడు బానే ఉందంట ఆ కాయిన్స్ తీసుకునే అందరు
కాయిన్స్ పక్కా కాయిన్స్ తీసుకొని వెళ్తారా అందులో వేయడానికి అంటే నాకు కూడా అంటే నేను నేను కూడా వెయ్యలే మేడం కాకపోతే వేస్ స్తుంటే చూసా అక్కడ ఉన్నాళ్ళు చాలా వరకి అంటే మొన్న మేము ఎప్పుడు సంక్రాంతి ఏమో వెళ్ళాం మేడ సంక్రాంతి ఫెస్టివల్ లో వెళ్ళాము ఇక వెళ్ళినప్పు అప్పుడు చూసిన అంటే వేరే భక్తులు వచ్చినప్పుడు అట్లా వాళ్ళు వేస్తా అంటే చూసినాం అన్నట్టు అప్పుడు తెలిసింది ఇట్లా అది కోనేరులో కాయిన్స్ వేస్తే
ఆ ఇక్కడ మా దగ్గర కూడా మా విలేజ్ లా కూడా చాలా మంది అసలు విసిట్ చేయడానికని చాలా మంది వెళ్తున్నారు వెహికల్ తీసుకొని కొన్ని కొన్ని ఫ్యామిలీస్ వరకు ఇట్లా వెళ్తున్నారు కొంతమంది అయితే ఇంక ఇ ఇక్కడ నాటేస్తారు అందరు పొలంలో వాళ్ళందరు కలిసి కూడా ఇట్లా వేయడానికి వెళ్ళలే వాళ్ళు రోజు వాళ్ళందరూ కూడా కలిసి కూడా ఇట్లా ఈ టెంపుల్ స్వర్ణగిరి చూడ్డానికి కానీ స్పెషల్ గా వాళ్ళు కూడా వెళ్ళింద్రు మంచి ఉంటది చూడాలి ఇద అక్కడ బాగుంటుంది చూడాలని వాళ్ళు కూడా వెహికల్ తీసుకొని వెళ్ళి
బాగుంటది మేడం మంచి ఉంది మంచి పీస్ఫుల్ గా అసలు ప్రశాంతంగా ఎంత అంటే ఎంత మంది భక్తులు వచ్చినా అంత రష్ ఫ్రెష్ గా అంత అదిగా ఉండదు అన్నట్టు
నేను కూడా అసలు సిటీకి వెళ్ళేటప్పుడు దారిలో చూసిన కనిపించింది
ఏ టూ వేస్ అట్టే ఉంటాయి మేడం లైటింగ్స్ బాగుంటాయి నైట్ టైమ్ లో లైటింగ్స్ చూస్తేనే అసలు అదుర్స్
మీరు తిరుగదు అక్కడి కంపల్సరీ పోవాలంట పోస్తుంది
రీసెంట్ గా మేము కూడా స్కూల్ నుంచి టూర్ కి వెళ్ళాం మేడం వెళ్ళి రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా చూస తే పిల్లలు మార్నింగ్ క ట నైట్ వెళ్తే బాగుం టీచర్ అన్న అంటే అంత అంత అట్రాక్ట్
డే టైమ్ కంటే నైట్ టైమ్ ఇంకా బాగుంటందింత
పిల్లల్ని తీసుకని వెళ్తే కొంచెం నైట్ టైమ్ రిస్క్ మేడమ్ ఎందుకంటే వాళ్లు ఇగ మార్నింగ్ నుంచి ఈ పిల్లలు వాష్‌రూమ్ కో అటో ఇటో వెళ్తారు కాబట్టి క కరెక్ట్ అక్కడ
అంటే ఒక వీళ వెళ్తే ఫ్యామిలీతోనంటే వెళ్ళొస్తుంది
ఫ్యామిలీతోో ఇలాజ అయితే మేముమన్న మా స్కూల్ తరపున తీసుకొని వెళ్తే నైట్ పిల్లలు అన్నారు అన్నట్టు ఎంత బాగుంది మేడం ఇప్పుడే వెళ్తే బాగు అంటే ఫస్ట్ మేము ఏంటి స్వర్ణగిరి వెళ్లి అక్కడ దర్శనం కంప్లీట్ అయినాక నెక్స్ట్ వాళ్ళ పల్లల్ని తీసుకెళ్ళినయి మేడడం అంటే ఎస్కే వాటర్ ఫాల్స్ అని వేరే లొకేషన్ కు వెళ్ళినాంనటూ రిటర్న్ లో అయ్యేటప్పుడు రిటన్లో టువేల్ లెవెన్ థర్టీ టువేల్ అయిం ది సొర్ణగిరి రీచ్ అయేసరికి ఆ టైమ్ లో మంచి లోకేష్ అసలు ఎన్ ఎంత బ్యూటిఫుల్ కంటే అంత బాగా కనిపిస్తుంది, అయితె ఇక పిల్లలు వాళ్ళు చూస్తే వావ్ ఇప్పుడు వెళ్తే బావు టీచర్ అన్నట్టు మాట్లడిరింకా
దిగా చస్తారు కాబట్టి మంచి లైటింగ్స్ అనేవి బాగా సెట్ చేసారంట మేడం దాంట్లో, ఆ దీపం పెట్టే దగ్గర దీపాలు పెట్టే దగ్గర ఇంకా ఆ టెంపులు చుట్టూ పైనా అక్కడక్కడ మద్యలో మద్యలో పిటను క చేసిర్రు అంటావ్ బాగు మే లైటింగ్స్ దూరం నుంచి చూస్తేనే మంచిగా అనిపిస్ ఇంకా లైటింగ్స్ దగ్గరిక వెళ్ళి చుస్తే ఇంకెంత బాగుంటంది అసలు ఆ ఫీలింగ్ వేరేలా ఉంటది అక్కడ ఉంటె
కానీ ఆ అది నైట్ లో అక్కడే ఉంటే మేడం అంటే నైట్ అక్కడ స్టే చేస్తే జస్ట్ అక్కడన్నంత వరకే కాని, పైన లొకేషన్ కనిపించది మేడం పైన లొకేషన్ ఓన్లీ రోడ్ కే కనిపిస్
ఆ అవును అవును పైన అనేది దూర దూరం నుంచి చూస్ తుమే అనిపిస్తది
అవును రోడ్ నుంచి చూ
అక్కడ ఉంటే లోపల ఉంటే కూడా లోపల వేరే ంగ్స్ ఉన్నాయి మేడమ్ అంటే మేము ఆ డేట్ టైం లో అంటే నార్మల్ గా వెళ్ళినప్పుడు డే టైం లో వెళ్ళినప్పుడు లైటింగ్స్ ఇంకా లైట్స్ రావు గానీ నార్మల్ లైటింగ్స్ చూసినాం. ఎక్కడెక్కడ పెట్టిర్ర అనేసి మధ్యలోధ్యలో అక్కడ అక్కడది దీపాలు పెట్టే దగ్గర అక్కడ చూసిన అది ఏమైనా నైట్ టైమ్ లో వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుంది లోపల వేరేవే లైటింగ్స్ బయటి నుంచి చూసినప్పుడేమో పైనలైటింగ్స్ కనబడతయ్
ఆ
క్రాల్లాలాగు ఉన్నాయి కదా మేడం
అవునవును
అ
నెక్స్ట్ స్వర్ణగిరి కంటే ఇంకొక ఎంత మేడం ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ వస్తే అడి యాదగిరి గుట్ట అ టెంపుల్ కూడా ఉంటది మేడం అది కూడా సిట్ ఇంటికి సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది
ఇప్పుశణగిరికి వెళ్నే వాళ్ళు కంపల్ సరే ఇంకా దగ్గరే కాబట్టి అటు కూడా వెళ్తున్నారు కూడా వెళ్తున్నారు
మేడం అక్కడ కూడా అంటే రెండు ఉన్నా బస్ స్టాండ్ లో ఒకటి పాత బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ అని బస్ స్టాండ్ దగ్గర కి వెళ్తె డైరెక్ట్ గుం ట్టపైకి వెళ్ళె ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి మేడం అక్కడ
అంటే ఇప్పుడు యాదగిరిగుట్ట లో నడుచుకుంట ఎక్కి కొండ ఎక్కుతారండి
నడుచుకుంట టు ఎక్కడానికి టైం పడుతుంది మేడం కొండ పై చాలా లాంగ్ ఉంటంది అంటే పైకి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి మేడం
ఆ
ప్రీ బస్సెస్ కూడా ఉన్నాయి
ఓ ఎప్పుడైనా ఫ్రీ బసస్ అయిన ఎప్పుడైనా ఉంటాయాండి
ఫ్రీ బస్సెస్ ఎప్పుడైనా ఉంటాది అవైలబుల్ కొండపైకి అని చాలా బా నెట్లో ప్రొవైడ్ చేసిరు
నేను కూడా వెళ్ళలనుకున్నాను వెళ్ళాలి అనుకున్నా నేను కూడా చాలా సార్లు ఎప్పుడైనా వెళ్ళాలి ఈ సం ఇ లో అయినా వెళ్ళాలి ఇక కంపల్సరీ చాలా సార్లు అనుకుంటాం కానీ వెళ్ళలేదు
అది కూడా అంతే మేడం ఏంటంటే దర్శనానికి దర్శనానికి వెళ్ళాలంటే కూడా చాలా అసలు గుట్ట పైన కూడా అంటే యాదగిరిగుట్ట దగ్గర కూడా అంటే ఫుల్ రష్ ఉంటది మేడం సాటర్డే డే వెళ్తారు అక్కడ కూడా ఎక్కువ చాలా రష్ టది కాకపోతే బాగుంటది పైన మాత్రం మంచి గుట్ట పైన స్లోప్ అంటే టోటల్గా మనకి ఏంటి ల్యాండ్ పైన ఎట్లా ఉందో అట్లనే అనిపిస్తుంది మేడం పైన అయితే
ఎవడు దంక ఎవడ ఏ మ విగ్రహం గానే కనిపిస్తుదా ఎవరు కట్టింది కూడా
ఆ లేదు లేదు మేడం యాదగిరిగుట్టలో కొంచెం లోపడికుంటా అంటే అది గుట్ట కదా మేడం లోపలికి అంటే ఇట్లా మీరు ఇక్కడా పాలకుర్తి ఎప్పుడైనా వెళ్ళారా మేడం
ప్రాలకృతి వెళ్ళలేదండి ఎప్పుడు
అవున పాలకుర్తిలో ఎట్లయితే అంటే గుట్ట లోపట ఎట్లయితే దేవుడు ఉంటదో యాదగిరి గుట్టలొ కూడా లోప పడుకుంటే ఉంటరు మేడని దేవుడు అది కూడ కొంచెం దూరం నుంచె ఇక వెజిటింగ్
అ
ఓకె మేడమ్